హలో ఆ వినిపిస్తుందా వాయిస్ హలో
హలో
ఆ చెప్పండి ఏం చేయలేదు ఇప్పుడే రూమ్ కెళ్ టా ఉన్నా కాలేజ్ అయిపో
ఓ అవునా ఇప్పుడే అయిపోతుందా మీకు కాలేజ్
పాస్ట్ గా వదిలేసార్
ఎందుకట్ల
ఏమో ఒక క్లాస్ లేదు దాని వల్ల ఏమో వదిలేశా
ఓ
మీరు ఏం చేస్తాండ్రు
మాకు ఇప్పుడే కాలేజ్ అయిపోయింది సో పోతావున్నాం హాస్టల్ కి
ఆ ఏం చేస్తారు కా
మ్మ్ పోయి రీల్ చూస్తాను
ఉమ్మ్
మీరు
నేనూ అంతే సేమ్
ఊమ్మ్ య
హ్మ్మ్
స్నాక్స్ ఏం తినరా మీ దాంట్లో పెట్ట్రా స్నాక్స్
ట్రు ఏదున్నా మేమే బయట డబ్బులు పెట్టి కొనుక్కోవాలి
ఓ మాకైతే టీ పెడతారు
ఉమ్మ్ అది పెట్టినా బావుండేది ఇంకా ఇన్ కేస్ ఏదైనా ఎక్కువ ఆకలిగా ఉంటే మేమే బయటెళ్ళి తీసుకుం
ఉమ్మ్ గోపి అట్ల తీసుకోరా మీరు గోబి కానీ పానీపూరి కానీ
ఫస్ట్ అవే తినేదాన్ని తర్వాత కొంచెం హెల్త్ సరిలేక ఇంక నేను మానేసిన తినడం
ఆహా ఉమ్మ్ నేనే
ఏవో ఒక బిస్కెట్ మ్మ్ హు నేనూ తినేదాన్ని ఇంక తరవాత కొంచెం స్టమక్ పెయిన్ వచ్చేది అవి తింటాందికి కా ఆపేసి నేను పానీపూరే తింటాను మంచి గా
ఉమ్మ్ పనీపూరిల ఏం ఇష్టం బేల్ పూరినా గప్ చుప్పా
అదే దాంట్ నాకు ఎం తెలిదు ఇంకియు
హ్మ్ అవును బాగుంటది అది
మ్మ్ ఆ మసాలాను నాకు మసాలా ఎక్కుయితాంది ఇగ పేసేయ్
నాకైతే గోబి ఇష్టం అసలు
హ్మ్ నేను అది ఎక్కువ తినలేను ఎందుకు అది ఇష్టం లేనట్లు అనిపి సర్ పై
ఆహా ఇంకా ఈ రోజు ఏమ్ ఏమ్ జరిగినాయి మీకు ఏమ్ ఏమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి
అక్క పోద్దనే లాప్ డీప్ లను నింగుల అబ్ ఆ లాబ్ లో ఊరికే ఖాళీ కొద్దిసేపు చేసేది ఇంకా మాట్లాడుకుంటుంటం ఇంకా మధ్యాహ్నం నెట్వర్క్స్ ఇంకోటి సాఫ్ స్కిల్స్ మళ్ళీ డీప్
ఓ సాఫ్ స్కిల్స్ కివు బాగా చెప్తారా మీకు
మ్మ్ పద్యాలు బాగానే చెపు పాదు
హ్మ్ మసాలా అయితే కొంచెం తేడా అసలు మా సారు వే ఆఫ్ మ్మ్ ఆ వే ఆఫ్ టీచింగ్ అసలు నవ్వుతనే ఉంటాం ఆయన ఎక్స్ప్రెషన్స్
మ్మ్ అంటే బాగా ఎంటర్టైన్ నావు అవును కదా
హ్మ్ ఆయన చెయ్యడు కానీ మేమే చేసుకొని అవుతాం అ మ్మ్ మడ్ మధ్యాహ్నం ఏం తిన్నారు
ఫోను
హ్మ్
మీరు
నేను ఆనియన్ రైస్ చేసినారు మాకి
ఇంకిప్పుడెళ్ళిద్.
ఉమ్ టీ తాగ్తం ఫై కి. పెడ్తర్ మాకి.
ఉమ్ ఫైవ్ లోపు ఫైవర్క్. అట్ల ఆకల్తో ఉన్నలేమ్.
అ ఉమ్ రీల్స్ చూస్తె టైం గడిచిపోతదింక టీ కప్పు నిండా తాగుతాం కాబట్టి. కడు ఇప్పుడెన్నుతుంది.
ఉమ్ బాగిస్తమా మీకు టీ అంటే.
టీ ఇష్టం లేదు కాని దిక్కులేక తాగుతామన్మాట.
ఉమ్హు బ్రెడ్డు బిస్కెట
ఆ అట్లన్నీ పెడితే ఇదీ. కాలేజ్ హాస్ట్లవ్తది పీజీ అవ్వదు.
ఉమ్ కాలేజ్ హస్టల్లో పెట్టేవాల్ల.
కాలేజ్ హాస్టల్లో తెలీదు మేబి పెట్. తర్ స్నాక్స్ పెడతారు వాళ్ళకి వీక్లీ త్రైసు ఫోర్ టైమ్స్ అట్ల ఉమ్ ఊహూ. అ
ఉమ్ పుడ్ బాగుండేది. టిఫెన్ తినకపోయ్నా బ్రెడ్డు జామ్ తినేసెల్లొచ్చు ఉప్మా అలా చేసినప్పుడు. ఆ
అవ్వి చాలా బాంటాయసలు.
ఉమ్
కానీ ఇప్పుడు చూస్తే. అప్పుడ్ చూస్తే అ. వి అసలు ఎన్ని. తునాన్కుంటాం కానీ ఇప్పుడ్ జూస్తే అవే మేలనిపిస్తాది.
ఆకలైనా తెలీకుండ కిందికొచ్చేసి ఆ బ్రెడ్డు జామ్ తినేసెళ్ళేవాళ్ళమ్ మేమ్. ఎన్నైనా తెస్తుకోచ్చు ఇంక వార్డన్ పడుకో. టద్ కాబట్టి తీసుకునేసెయ్చ్.
ఉమ్
ఉమ్
మకైతే అసల్ నై ఛి ఇంటర్ లో ఐతే స్నాక్స్ బా పెట్టేవాళ్ళు.
అప్పుడదే మనం కష్టంగా ఫ్. ఫీల్ అయ్యేవాళ్లం ఎ ప్పుడు అవేగావల
అంటే మాకైతే అసలు వెజ్ ఆ కొరియన్ మూవేగ ది వెబ్స్ ఛీ వెబ్ మూవీస్ చూసినాను అది
ఆ
అసలు దాంట్లో అయితే ఆమె కొరియాకి వెళ్ళిపోత ఆ ప్చ్ వాళహా వాళ్ళ లవర్ ఉంటాడనమాట. హీరోయిన్ వాళ్ లవర వాళ్ళవరచ్చేస్ చ్చి వాడు ఆ అమ్మాయిని తీసు కొని వెళ్ళిపోతాడనమాట కొరియా కొరియాకి కానీ వాడు మాత్రం పోడు కొరియాకి, ఆ అమ్మాయిని మాత్రం టికెట్, బుక్ చేపిచ్చి పోతాడా
మ్మ్
ఈమె ఒక దానికి ఎ స్టడీకి లోన్ అప్లై చేసి ఉంటది ఆ లోన్ అమౌంట్ అని చెప్పేసి వాళ్ళ నాన్న తెచ్చి ఇవ్వడానికి ట్రై చేస్తాడు వాళ్ళ కూతురికి. కానీ ఆ అమ్మాయ్ ఏమో వీని దగ్గర ఉండింటాది కొరియాకి పోకముందు సో ఇంకా వాడు తెచ్చిస్తాడా అన్నా ఎందుకంటే వదిలేసి వెల్పేయింది కాబట్టి వాళ్ళు కూతురు నాకేం అవసరం లేదు అని చెప్పేసి ఇచ్చేస్తాడు వాడికే అమ్మాయికి ఇమ్మని చెప్పి సో ఇస్ స్తారు ఇంకా వాడే తీసేసుకుంటాడు వాడు ఆ అమ్మాయికి ఇవ్వడు ఆమ్మాయ్ కొరియా వెల్ప్ పేంటది కొరియా వెల్పేయ్ ఇంకా మోసం చేసినాడని అర్ధం అయితుంది ఆమెకి
ఆ అక్కడ ఉన్న కూడా తెలుసుకుంటాదా
ఆ అక్కడున్నా తెలిసిపోతుంది ఇంగ ఎందుకంటే వాళ్ళమ్మకి ఫోన్ చేసి చెప్పింటాది కాబట్టి
ఓకే హ్మ్
అక్కడ ఏం తెలీదు ఆమెకి ఎట్లుండాలో తెలీద్ ఓ మ్మ్ ఒక ఒక చోట అదే కొరియాలో దిగిన్ తర్వాత ఒక హో టల్లో ఉంటాది ఆ హోటల్ టలో ఉండేసి, ఇంగా నెక్స్ట్ రోజు బయటికి వస్తుందన్మాట. బయటికొచ్చి డ్రింక్ చేస్తదన్న డ్రింక్ చేసిన తర్వాతా
హ్మ్
ఇద్దర్ కొట్ కుంట కనిపిస్తారా? కొట్టుకుంట కన్ సతాయిస్తున్న ఈ యమ్మ ఈయనని. సతాయిస్తా అంటే
హ్మ్
ఎల్ కొట్టేసిన్ తర్వా త ఇంక వాడు నెక్స్ట్ టైం ఆ హెల్ప్ చేస్ స్తాడు అనమాట అమ్మ ఈ బా ర్లొ బిల్లు కట్టకోకుండా వచ్చేసి ఉంనింటాది సో అమ్మాయిని జైల్లో ఏసేస్తారు.
అమ్మతో డబ్బులు ఉండదా?
ఆమె మర్చిపోయింటది ఆ మైకంలో సో ఇంకా అమ్మాయి అమ్మాయి బిల్లు విడు కొట్ కొట్టించుకొనింటాడు కదా అమ్మాయితో సో వాడు పే చేసి వాడు బెయిల్ ఇప్పి చ్చేసి బయటికి తీసుకొని వస్తాడు.
మ్మ్
బయటికి తీసుకొని వస్తే దాని తర్వాత నెక్ క్స్ట్ టైం కూడా ఆ జాబ్ ఆ అమ్మాయికి ఇప్పించడానికి ట్రై చేస్తాడనమాట. ఇంకా అట్లని చెప్పేసి ఒక హౌస్ ప్చ్ ఒక హౌస్ లో క్లీనింగ్ ఒక ఓల్డ్ లేడీ ఉంటది. అవ్వ అవ్వకి క్లీనింగ్ అద ఇట్ల తినిపించడం అట్ల వర్క్ చెయ్యాలనమాట సో చేస్తే వాళ్ళు ఆ అమ్మాయి చేస్తుంది, ఆ ముస్లామే ఏందంటే ఫస్ట్ టూ డేస్ అసలు భలే యాక్టింగ్ చేస్ స్తది అసలు ఏం నడి చనట్టు ఏం అవయవాలు పని చేయనట్టు, అమే లేప్ తెలుస్తుంది అట్లా బెడ్ మీద పడుకొనే తినిపిస్తే తింటది
అ
తే నెక్స్ట్ ట్ నెక్స్ట్ రోజు ఒక గ్లాస్ ఏదో కింద పడేస్తుంటది
ఆ
అప్పుడు తమకి డౌట్ వస్తుంది అనమాట హీరోయిన్ కి ఎందుకు ఇవి నడిచలేదు కదే ఎట్లా పడిపోయింది అని చెప్పి వేసి నెక్స్ట్ రోజ్ చూస్ లో డోర్ ఆ డోర్ దగ్గర హోల్ ఉంటుంది కదా కీ పెట్టే దగ్గర ఆ ఆ కీ నుంచి చూస్తుంది అనమాట చూస్తే ఆ ముసిళ్ళని పై కనిపిస్తది అనుమాట కనిపిస్తే సో అప్పుడు ఇ పాప డౌట్ వస్ సది డౌట్ వచ్చిన తర్వాత ఇంకా ఆమెతో క్లోజ్ ఉండడం స్ స్టార్ట్ చేస్తది వీళ్ళిద్దరు బయట్ ఇ పోతరు ముస్లామా ఇమా బయటికి పోయి బాగా ఎంజాయ్ చేస్ స్తారు. ఒక రెస్టారెంట్ పెట్ కుంటారు ఇద్దరు
ఆ
చిసుకున్న తర్వాత ఇంకా ప్రతిరోజు ఇద్దరు తిరుగుతూ ఉంటారు ఆ రష్టన్ని కానీ వాళ్ళమ్మ వాళ్ళ చి వాళ్ళ కూతురు కోడలకి తెలియదున్నమాట
హ
చాల మీకు ఇన్ సట బు
త్తారు పానిపూరి
తెలీదు తెలియకుండా గడుపుతా ఉంటారు ఇకా
ఆ
ఓకే టైం అయియంది నేను పోవాల్ ల్లా
సరే భాయ్
ఉ బాయ్
చెల్కు లో నే